హలో
హలో
వినిపితుందా అండీ
ఆ వినవార్తుంది వినవత
ఓకే అండి ఈ రోజు నాకు వచ్చిన వంటల గురించి చెప్తాను నేను వినండి,
ఉ
నాకు ఆ చికెన్ కూర అంటే ఇష్టం
ఆ
చికెన్ చేసుకుంటే ఎట్లా చేస్తారంటే ఫస్ట్ ముందె నేను చికెన్ తెచ్చుకొండి.
హ
అ అందులో చికెన్ మంచిగా ఫెష్గా కడిగిన తర్వాత అందులో చికెన్ లో పసు పసుపు వేసి ఆ ఉప్పు, కారంము కారము, ఉప్పు, పెరుగు మసాలా
ఉ
కొంచెం ఆయిల్ వేసేసి అది మొత్తం కలుపు కోవాలి అల్లెం పేస్ట్ కూడా వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టా
హు
హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత
ఇప్పుడు మనము ఆనియన్స్ కోసుకోవాలి ఆనియన్ పచ్చిమీరపకాయ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కోసుకున్న తర్వాత, ఒక బన్ ఆ
చేరా
ఆ పచ్చిమిర్చి కోసుకున్నాంకా ఫస్ట్ ఒక బాన్డి పెట్టుకుని అందులో ఆయిల్ పోసి, మేముయితే పల్లి నూనె వాడతాము పల్లి నూనె పోసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. మొత్తం ఒక స్పూన్ అందులో ఉల్లిగడ్డ వేసుకోవాలి. పచ్చి మిరపకాయ వేసుకోవాలి, గోలిన తరువాత, పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఈ మ్యాగ్నెట్ వేసుకున్న, పో పోపులో కొంచెం మనం పసుపు ను చేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్ వేసుకుంటే, అయిపోది. వేసుకున్నాంక, దాన్ని మంచిగా కలుపుకొని
అ
హాగా ఫుల్ మంట మీద చేసుకున్న తర్వాత
ఉ
కొంచెం మనకు సూప్ సూప్ కావాలంటే ఒక హాఫ్ గ్లాసుడు వాటర్ లేదా గ్లాస్ వాటర్, పోసుకుంటే సూప్ అయితది. లేదా మంచిగా దగ్గరికి అయితది, మంచిగా కొంచెం హాఫ్ గ్లాస్ పోసుకుంటే కొంచెం సూపు లెక్క ఉంటది. టేస్ట్ ఉంటది
ఒక హాఫ్ అన్ అవర్ అయినాక దించుకుంటే
హ్మ్
కూర మంచిగా రెడీ అయితది. ఇగ దీంతోని మ్మ్
టమాటా కూడా వేస్తారా ఆన్ల
టమాటా ఎయరు టమాట వేస్తే టమాట టేస్ట్ వస్తది.
ఉ మ్మ్
టమాటా ఎయ్యరు తర్వాత దానికి కాంబినేషన్ లో బగార రైస్ చేసుకోవాలి. ఫస్ట్ రెండు గ్లాసుల బియ్యం నానబేట్టేసుకోని దానిలో కూడా ఆ మనము ఆ బియ్యం ఒక గంట నానిన తర్వాత మనము బాస్మతి రైస్ ఆ నాన పెట్టిన తర్వాత మనము అందులో ఆయిలు పోసుకొని
అ
ఈ మన సాజీర, జాపత్రి. యాలకులు అవి రెండు అవి రెండు లవంగాలు. దాల్చిన చెక్కా స్టార్ పువ్వు ఇవి అవి రెండు అవి రెండు వేసేసుకొని రెండు బగారకులు వేసుకొని అందులో ఒక పోప్ లో ఉలిగడ్డ
అవును
పచ్చి మీరపకాయలు ఒక ఆ క్యారెట్ వేసుకోవచ్చు. ఒక క్యారెట్ వేసుకొని ఆ ఒక చిన్న టమాటా వేసేసుకోవచ్చు.
ఉమ్మ్
వేసేసుకొని ఫ్రై చేసుకొని మనము
ఆ అందులో కొంచెం వాటరు మనకు బియ్యము ఒక గ్లాస్ నాన పెడితే గ్లాసు నర వాటర్ అందులో పొసేసి
ఆ
కొంచమ్ మసీలి నంకా
ఆ
అందులో ఒక నిమ్మకాయ పిండుకొని ఆ రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని రైస్ వేయాలి రైస్ వేసినంకా పుల్ ప్లేను మీద కొంచము ఆ వచ్చినతర్వాత మళ్ళ ఉమ్మాగిల్ తియ్యలే అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ లో దించే ముందు కొంచెం కొత్తిమీర జల్లుకొని కొంచము నెయ్యి చల్లుకోవాలి మళ్ళీ నెయ్యి కొంచెం వేయాలి వేసినాక రైస్ దీచుకున్న తర్వాత ఈ చికెన్ తో పాటు ఆ పగార రైస్ తింటే బాగుంటుంది
ఎన్ని స్పూన్లు ఎత్తరండి
ఇష్టమా తెలుసుకోవచ్చు అయిపోతుంది
మ్మ్
తరువాత మీకు ఏకూర్లంటే ఇష్టం
మాకు టమాటా కర్రీ తలకాయ కర్రి
తలకాయ కర్రీ ఎట్ల జెస్తరు
బ్రెన్ పై
మ్
తలకాయ మాములుగా తలకాయ తీసుకొచ్చుకుంటాం కొనుకొచ్చుకుంటాం
పంచనేటిదను
కడిగి అన్నిగా పసుపు ఉప్పు మ్ కారము అల్లం వెల్లిపాయ పేస్ట్
గరం మసాలా అంన్నెసి మంచిగ కలిపి
ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగీనెషన్ జెసి పక్క పెట్టి
ఉల్లిపాయ పచ్చిమిర్చి దాంట్లో గుడా పూదీన ఏసుకోంటే ఏసుకోచ్చు లేకుంటే లె
మంచిగా కలిపి వాటర్ పోసుకొని మంచిగా ఉడకదనాకా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలె కుక్కర్ లో బాగా టేస్ట్ ఉంటది ఆ ఇంకనా చెప్పండి
కుక్కర్ల కుక్కర్ల
కుక్కర్లో దాదాపు ఒక ఇరవై విజిల్లు రావాలా అంటే అందులో రెండు రకాలు ఉంటాయి కొంచెం లీటర్ అయితేనో తక్కువ పన్నెండు
విజిల్లు కొంచెం బాగా కొంచెం పెద్దగయితేనేమో ఇరవై విజిల్లు కంపల్సరీ రా ఆ సారమంతెంతే ఏసుకోవాలి
తల్ కార
మ్
కారం ఎక్కువ పట్టది తలకాయలో ఒక కేజీ అయితే ఓ రెండు స్పూన్లు
మనం టీ తాగే స్పూన్ ఉప్పు కూడా అం తే స్పూన్ కొంచెం ఎక్కువ అల్ల ఎక్కువ పట్టదనమాట ఇమడదనమాట
తర్వాత ఎస్కోవచ్చు కానీ ఫస్ట్ ఎక్కువ ఎస్కోవొచ్
దానిలో బ్రెన్ ఫై ఫ్రై కుడా ఉల్పాయలు వేసి బాగా గోలిచ్చి
అందులో కుడ కొంచెం కారం, కొంచెం ఉప్పు హాఫ్ స్పూను కారం హాఫ్ స్పూన్ కంటే తక్కువ ఉప్పు కొంచెం గరంమసాల ఎషి ప్రై చెయ్యాల బాగుంటాయి
ఆ
ఏంటిదండి
కాల్ కాళ్ళు నోస్తయి గా
అది మీరొండుకోవచ్చు కాళ్ళు లేదంటే మిక్స్ చేసుకోవచ్చు నాలుగు కాళ్ళు వస్తయి గదా నాలుగు కాళ్ళకు ఒకటె స్పూన్ కారం ఆ స్పూను కొంచెం అటి ఇటు ఉప్పు గరం మసాలా అవి మాములుగా కొంచెం కొంచెంగా ఎసుకుంట అది కుడా పన్నెండు, పదిహేను విజిల్ పెట్టాల హ్మ్ సేమ్ ఉప్పు, పసుపు, కారం, అల్లం, వెల్లిపాయి అన్ని బాగుంటది
అది సబ్బులు ఎక్కువ పెట్టుకుంటే బెస్ట్ ఉంటది.
మనం పాయసం లాగా పెట్టుకోవచ్చు లేదంటే అన్నంలా కలుపుకునేటట్టు కుడా పెట్టుకోవచ్చు.
తింటా ఉంటే
అల్ల పెప్పర్ పౌడర్ వెస్కొకుంటే ఇంకా బాగుంటది. పెప్పర్ పౌడరు కారం తక్కువ వేసుకొని పెప్పర్ పౌడర్ ఎసుకోవాలి గట్ల
మీకేం ఇష్టం మీకేం కర్రీస్
పిందెదీ బాగ్నే ఉంటది
మ్మ్
ఇంతకు ముందు చెప్పిన చికెన్ కర్రీ గూడ బాగుం
అవును
ఓకే అండి థ్యాంక్యూ
ఆఁ